ఏం చేస్తాన్నా
ఎమ్లేెట్
ఇగో మా పాప ఇల్లు అంతా బొమ్మలతో నింపేసింది ఒకసారి ఊడదాం అనేసి చదువుతున్నాండి
మమ్మలు ఉన్నారు పాప కోసం
పాప కోసం ఇవి చాట్లు ఉంటాయి కదా ఏబి సిడీలు అవి అచ్చా ఆటో వన్ టూ త్రీ చ్చా ఆటో టెడి పియర్సు ఆ ఇంకా బాల్స్ బ్యాట్
చదిపోత నా ఏవిస్ చీలు అంటే గుర్తుపడుతుందా ఏ ఏంటి బి ఏంటి అని
ఇప్పుడ చిన్న పాప కదరా అంత లేదు మనం చెప్తుంటే ఊక చెప్తుంటే ఈ వరకు చెప్తుది ఏ ఏ అంటే ఏ బి సి అనట్లు చెప్తుంది మనం అంటుంటే తర్వాత అనడానికి రాదు అ కాకపోతే
అట్లానే కార్డ్స్ ఉంటాయి అనిమల్స్ జంతువుల కార్డ్స్ కూరగాయల కాార్డ్చు అవన్నీ ఉంటాయి ఇప్పుడు మన పేకాట ఎట్లనో అవి అట్లు ఉంటాయి అవి ఇక్కడ వనుకరా అండి చెప్పండి
అవి చెప్తానే ఉన్నారుారా చాటు ఏబిసిీడ లేద ఎట్లా అని అంటే చెక్క తోట వచ్చింది అది ఏ ఏ ఆ అలా పెట్టాలి ఏ బి ఇట్లా పెట్టాలనేసి వాళ్ళ డాడీ నేను టైం దొరికిన అప్పుడు చేస్తూనే ఉంటానులేగాని ఇ స సుఖయి వస్తంది బాగా
అవునా తిన్నారా మరి మధ్యాహ్నం
తిన్లేదరా తినాలి
ఆ ఎక మరి
పఊరపప్పు
పాప కోసం ఎ మా
పాపం కోసంే పప్పు మాకయంది
అవును అవును
పాపకు రోజు పప్పు ఎక్కువ పప్పు ఏదనా కూరగాయలు కర్రీ వేసినప్పుడు ఉప్పుకారం వేయకుండా తీస్త తనకు చాలం ఫైసాకా ఆ ఉడుకుతాయి కదా
అవును
అప్పుడు ఆయిల్ బాగుంటది కదా ఫ్రై అయ్యాక
అవునవును
అంట
ఇంకా మరి ఏంటి విషయాలు
మీర అయిందా లంచం
అయింది పాదేంటి కోడిగుడ్డుకు ఉడకబెట్టింది టమాట కూర
హ టమాటా కూరా మీ కూడా కూడబడు ఉడుకబట్టను
ఆ పాప కోసమా
పాప కోసం మా కోసం ఎక్కువ మేము బాయిల్డ్ ఎగ్స్ అవే తింటాము
అవును అదే అంతే ఆమ్లెట్ నాకు ఆమ్లెట్ ఇష్ట
నా కూడా ఆమ్లెట్ అంటే వేసుకున్నప్పుడు ఇలా రెండు కోడి గుడ్లతోటి వేసుకుంటాము
ఆ అవునా బాగుంటది మీ ఫేవరెట్ ఏంటిది ఆమ్లెటా
ఆ ఆమ్లెట్ ఫిష్ కర్రీ ఎక్కువ తింటాను కాకపోతే ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఏ మా ఆయన తోటి చికెన్ మటన్ తెప్పించుకొని కని తింటాను కాగాని నాకు ఎలా ఉంటాడంటే ఇప్పుడు తినాలినిపిస్తే ఇప్పుడు తెచ్చుకొని తినాలి తర్వాత తెస్తే అసలు తినబుద్ధి కాదు ఆ ఇంట్రెస్ట్ ఉండదు అది ఏంటో
అంతే అది
ఉమ్ ఇప్పుడు సాయంత్రం వరకు క్రేవింగ్స్ అట్లనే ఉంటాయి రేపటి వరకు ఉంటాయి ఒక రోజు రెండు రోజులు దాటింది అనుకో మళ్ళీ తినాలనీ పంచదు ఇగ తీసుకొచ్చినా కూడా తినాలని పించదు తినను కూడా ఇక మా ఆయన ఏమో ా అంటారు ఆ తేమంటావు తెచ్చినాక తినవు అని అంటే తినాలనిపంచి నప్పుడు న్నప్పుడు తెస్తారు తినబుద్ధి అయితాది ఆ అప్పుడు వీలుగా వద్దా అంట అద ఏంటో మరి సరే ఎవరైతే అ తింటున్నా కదా అదు అనంత
అంతే ఇగ
దెబ్బ తాగిందా కొడతాను చెప్పురా
ఇంకా పనులే ఏమన్నా తెచ్చుకుంటున్నారా మరి ఎండాకాలం వల
ఎ ఫ్రూట్స్ అంటే ఖచ్చితంగా వాటర మిలన్ అయితే తీసుకొస్తారు వీళ్ల డాడీ పాప కోసం ఇ బనానాలు ఇక ఆమెకు ఒకటి ఒక వెరైటీ తిన్నాక మళ్ళీ ఆ వెరైటీ మళ్ళీ పెట్టను ఒక నాలుగైదు రోజులు వారం తర్వాతనే మళ్ళీ తెస్తాను ఎందుకంటే ఆమెకి ఇంట్రెస్ట్ పోతాది సేమ్ ఈమేకు నా లెక్కనే హమ్
దాని మా పనులు గిట్లా
ఆ అన్ని తింటాది ఆ తింటాది తింటది అన్ని తింటది కాక పోతే ఇప్పుడు తింటుంది కదా అని వరుసగా పెట్టొద్దా మీకు కొంచెం గ్యాప్ ఇయ్వాలి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ తింటాడి అన్నట్టు
ఏమైనా ఆటలు ఆడే వాళ్ళ మీరు స్కూల్ ఉన్నప్పుడు ఇట్లా ఏమన్నా గేమ్స్
ఖోఖో కబడ్డీ ఆ మళ్ళీ ఆ టెన్నికోయిటు చాలా ఆడేది నాకు నాకేమో నాకేమో ఖో ఖో ఇష్టం ఉండే మా అక్క కేమో కబడ్డీ ఇష్టం ఉండే కాకపోతే ఖో ఖో లో నేను పర్లేదు ఆడతా ఓ పెద్ద ఆ రేంజ్ లో ఆడాను, కాని ఆడతా ఏదో అంతే కానీ కబడ్డీలో మా అక్క ఏ సైడ్ ఉంటు, ఉంటా సూడు ఇగా నేను కచ్చితంగా ఉండేదాని అట్టు,
అంతే అంటే బాగా ఆడేదా అక్కా
ఆ బాగా ఆడేది చాలా బాగా ఆడేది అన్నట్టు, అయితే వాళ్ళు ఏం చేసేది. నేను మా అక్కతోటి మాట్లాడేదాన్ని అన్నట్టు నేను పేర్లు ఇస్తాం మా అక్క కె ఇట్లా అంటే ఎక్కువ గేమ్స్ లో ఉండాలని ఇంట్రెస్ట్ అన్నట్టు కానీ చిన్న క్లాస్ ల తోటి ఆడనిచ్చే వాళ్ళు కాదన్నట్టు,
అవును
ఏ క్లాసు ఆ క్లాస్ తోటే ఇప్పుడు మా అక్క మాకంటే ఒక క్లాస్ పెద్ద కదా అనేసి నేనే ఏం చేసి కాని మా అక్కకేమో గేమ్స్ ఇప్పుడు దసరా పండుగ ముందు, ఒ పది రోజుల ముందు గేమ్స్ పీరియడు, అవి అట్లా పెట్టేటోళ్ళు కదా అయితే అయితే మా అక్కేం చేసేది నువ్వు పేరుయ్యి తర్వాత నేను ఆడతాను, అది సరే అన్నేదాని నేను కబడ్డీలో ని పేరు ఇచ్చేదాన్ని, నా పేరిచ్చాక తీర మా గేముల స్టార్ట్ అయ్యే వరకు అమ్మ నాకు కడుపులు నోతంది, నాకు జ్వరం వచ్చిందని అబద్దం చెప్పి స్కూ స్కూల్ డుమా కొటేదాని స్కూల్ డోమా కోడితే, ఇక అప్పుడు ఏం చేసే వాళ్ళు ఎవరని ఉంటారు, ఎవరు ఆల్రెడీ టీమ్లు అందరికి తెలుసు సన్నటు ఆహా అక్క ఉంటా మా గే గిట్టి ఇం గెలుస్తుంది. అది ఇది అనేసి మేము ముందే ప్లాన్ వేసుకునేది, మా గ్యాంగ్ వాళ్ళం ఉన్నట్టు, వాళ్ళు ఏం చేసేది. ఆ మా అపోజిట్ టీమ్ వాళ్ళు, వాళ్ళు ఏదో వాళ్ళు, అక్క వస్తే ఎట్లా అక్క ఆల్రెడీ గేమ్ టపరు ఏమ్ వద్దు అది ఇది అనేది, అట్లా కొంచెం పైకిఅన్ని పే
మేము కూడా ఆడేది చానా ఆడేది అప్పుడు రన్నింగ్, రన్నింగ్, ఖోఖో, కబడ్డీ
రన్నిింగ్ బాగా ఉరికెది అసలు ముందు నాకు అవి మ్యూజికల్ చైర్స్ ఉంటాయి. కదా మ్యూజికల్ చైర్సు మస్త్ ఆడేదాని మ్యూజికల్ చైర్ అయితే,
నేను కూడా ఆడేదాన్ని మేము కూడా ఆడేది ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు, గెలిచినాక అవేంటి గ్లాసులు, మరి ఏవైనా ప్లేట్స్ అయినా ఇచ్చే వాళ్ళు, జనవరి ట్వంటి సిక్స్
టూ రూపీస్ కప్స్ ఉంటాయి. కదా టీ కప్పులు
అదే అదే జనవరి ట్వంటీ సిక్స్ వచ్చిందంటే అంతే ఆ రోజు గిన్నెలు చెంబులు పట్టుకొని పోయ్యే కొందరు ఇంటికి
ఆ జన జనవరి ట్వంటీ సిక్స్ కు ఆ మళ్ళ ఇది దసరా పండగ కి కూడా, దసరా కూడా మా గవర్నమెంట్ స్కూల్లో అయితే పదిహేను రోజుల ముందు గేమ్స్ పీరియడ్ స్టార్ట్ చేసేది. ఖచ్చితంగా పదిహేను రోజులు అంటే ఒక నెల ముందటి నుండి, దసరా పండగ అనట్టు ఇగా పది పదిహేను రోజలు ద హాలిడేస్ ఉండేది కంపల్సరీగా ఫిఫ్టీన్ డేస్ దసరా హాలిడేసు మళ్ళీ ఆ ఫిఫ్టీన్ డేస్ దసరా హాలీడేస్ లో ఈ ఫిఫ్టీన్ డేస్ ఇంకొక ఫిఫ్టీ ఫఫ్టీన్ డేస్ వన్ మంత్ ఖచ్చితంగా హు ఆటలు ఉండేది ఆటలు ఉండేది ఒక్కటే క్లాసు లో మ్యూజికల్ చైర్ ఆ అది రండింగు కోకో కబడ్డీ కబడ్డీ క్రికెటు వాలీబాలు
అ
ఇంకా ఏ దేనికి చేతగానోళ్లు నా లెక్క చెమ్మ చెెక్కలు లో
కా కాచ్చగిల్లలు అవన్నీ ఆడేది అసలు ఎండాకాలం వచ్చిందంటే ఆ ట్టలే ఇంకా హాఫ్ డే స్కూల్స్ ఉండే కదా అప్పుడు, స్కూల్ కు వచ్చి సక్కగా ఆడికి పోవా కపోవడం ఏం కాచగిల్లలాడేది ను ముగ్గులు వేసేది పేపర్లలో మంచిగా ఉంటుండే అప్పుడు,
అవును ఆ రోజు చెబా
ముచ్చట్లు పే ట్టుకుంటా మాది పక్క ఊరి స్కూలు ఆటోకయినా బస్ కు అయినా సైకిల్ అయినా ఏదైనా పోయ పెద్ద పెద్ద గ్యాంగలు ఉంటాయి ఇగ మాయి పోయి ముచ్చట్లు పెట్టుకుంట పోయేది ఎండకాలం వచ్చిందంటే రేగు పండ్లు అవన్నీ ఉంటాయి రోడ్లు పక్కన ఉసిరికాయలు అవన్నీ తెంపుకుంటా తినుకుంటా మెల్లగా వచ్చేటోళ్ళం మధ్యాహ్నం స్టార్ట్ అయితే సాయప్రం వచ్చేటోళ్ళం ఇంటికి
మేము కూడా గవర్నమెంట్ స్కూలే గానీ కొంచెం సిటీ లో ఉన్నాం ఇగ విలేజ్ లా ఇంకా కాదులే కాకపోతే ఏం చేసేదా అనింటే మా మా సైడ్ ఏయిం చెట్లు ఉండకపోయేదిలే నీ మొత్తం ఫోటోస్లు అవి ఇవి కట్టేవాళ్ళు అన్నట్టు అప్పుడు
అవునవును
ఇగ మేము మంచిగా ఇదేంటి అదేంటిది అబ్బా ఈ ఇల్లు నాకు ఇల్లు నీకు అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఏ ని పెళ్లి చేసుకొని మా ఆయనతోని టి ఈ రూమ్ లో ఉంటా అయ్యో అట్లనే అనుకుంటా నవ్వుకుంటా పోయ్యేది
ఇప్పుడు నిజమాయే మరి ఉందా నీ కావాల్సిన ఇల్లు వచ్చిందా మరి
ఆహ
మీకు కావాల్సిన ఇల్లు వచ్చిందా మరి మరి అప్పుడు అనుకునేది కదా ఇట్లాంటి ఇల్లుండి కావాలి ఇట్లా
ఏడ వస్తదిరా రాసి పెట్టుకుంటా వస్తాయి తలరాతల రాసి పెట్టి లేదు అ ఏడ వేకి వచ్చిన రాదు
ఆ సరే అండి